హలో చెప్పు
ఏేం చెప్పాలి బావున్నావా
బాలేదు మనసుేం బాలేదు
ఎందుకు మనసు
తెలియదు తేలేదు ఎందుకో తెలి ఇట్లా తెలిస్తే చెప్తాను కదా
ఏవనా రీసన్ వల్ల అయిందా ఏంది చెప్పు నిందు కట్టందివే నిందు బ కాల్లోనే ఆ కాాల ఇదికో బిగ్గర్ ఏరియాలో చిిన్ని నా కాళ్లలో ఉంది హలో హలో హలో హలో